వినిపిన్నా వినిపి నడి బయ్
సు ఇందమ్మా
నమస్త ీ
చెమ్మా నమస్తే
ఆ నీకు ఇష్టమైన మూవీ ఏమన్నా ఉందా అండి
ఏంటి
మీకు ఇష్టమైన మూవీ ఏదన్నా మూవీస్ లో ఇష్టమైండేది
మూవీస్ ఇష్టం ఉండవు సినిమాలు ఏమి మాకు ఇష్టం లేవమ్మా మేము పనులు చేసుకునే వాళ్ళు
అంటే మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తారు
సీరియల్ చూస్తాము
ఆహా మీకు ఇష్టమైన సీరియల్ ఏంది
జగదాత్రి
ఆహా
ఉమ్
అంత ఏంటా ఆ స్టోరి
ఇప్పుడు మీకు స్టోరీలు చెప్పాల్లా మేము
ఆ చెప్పండి ఏదైనా ఇష్టమైన సంభాషణ అంటే ఏం నచ్చుతుంది దాంట్లో
దాంట్లో జగదాత్రి క్యారెక్టర్ నచ్చుతాది
ఆ ఎట్లు ఉంటది ఒక క్యారెక్ట్ ర్ ఆమె కరక్ట్ ఉమ్ ఎలా ఉంటుంది ఆమె కారెక్టర్
ఆయమ్ నిజాయితీకి మారు పేరు మాదిరిగ ఉంటది
అహా అవునులేండి అంటే ఆమె పోలీస్ అండ్ డాక్ రావాలి అట్లా ఏమన్నా క్యారెక్టర్ ఆహా
పోలీసు ప్రజలకు సేవ్ చేయాల్లా
ఆ అవునులేండి
అది న్నింద తొలిగియ్యాలా అంటా ఉంటది
ఆహా మీరు డైలీ ఆ సిరియల్ చూస్
ఉమ్ ఫాల వ తొందరనే
ఉమ్ హు అంటే మీరు ఏం పని చేస్తా ఉంటరు
మేము పొలాల పనులు చేస్తాం అమ్మ
ఆహా ఖాళీ టైమ్ లో ఏం చేస్తా ఉంటారు
ఖాళీ టైం లోనే కదా సీరియల్ చూసేది
ఆహా ఇంకా ఏదైనా మామూలు సమయాల్లో ఏం చేస్తా ఉంటారని
చేయమమ్మా ఇంట్లో పనులు చేసుకునేది ఖాళీగా ఉన్నపుడు సీరియల్ చూసేది
ఉహు మీకు సిటీ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా
మాకు విలేజ్ అంటేనే ఇష్టం అమ్మా
వత్తాయి కదా
విలేజ్ లో కూడా అన్ని దొరుకుతాయి
ఉహు మీరు ఇప్పుడు ఏదైనా అర్జెంట్ గా కావాలంటే చిటికె కద రావాల్సింది
మాకు ఇష్టం వచ్చిన ఎదుట్లుగా దొరికేటివన్నీ దగ్గర్లోనే ఉంటాయి. తెచ్చుకుంటాము. దొరకనివి ఉంటే బా పోతాము తెచ్చుకుంటాము. కానీ పల్లెటూరులోనే కావాల్ల
ఉహ్మ్ అంటే మీ వాతావరణం ఎట్లా ఉంటది పల్లెటూర్ల లా?
చాలా బాగుంటదమ్మా మీ సిటీ లకన్నా
ఆహా అంటే ఇప్పుడు మనకు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా మీరు పొలాల కి వెళ్ళినప్పుడు మరి ఇలా ఉంటారు కాబ్బటి చెట్లు ఏమన్నా ఎక్కువ గాలి వస్తుంటుందా?
ఆ ఉన్నాయ్
ఆ అవునులేం మీరు షాపింగ్ ఓఫ్ఫ్లిన్ లో ఎక్కువ చేస్తారా ఆన్లైన్ లో ఎక్కువ చేస్తారా?
ఓఫ్ఫ్లిను ఆన్లైను రెండు
ఆహా ఏ ఏ టైమ్స్ లో ఆఫ్ లైన్ చేస్తారు ఏ ఏ టైమ్ లో ఆన్లైన్ చేస్తారు?
పనులు ఉనోడు ఆన్లైను పనులు లేనోడు ఆఫ్లైను
ఆహా అంటే మీ విలేజ్లోనే దొరుకుతాయా సిటీస్ కి కెళ్లలా?
సిటీస్ కె పోతామమ్మ
ఆహా అంటే విలేజ్ లో దొరకవా? మంచి క్లాత్స్ ఉ హ్మ ఓకే అయితే మీరు ఆఫ్లై ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేస మీ విలేజ్ కి అవైలబుల్ ఉంటాయా అంతా షిప్పింగ్ వన్నీ?
ఉ ఉన్నాయమ్మ
ఉహు ఏమేం పంటలు పెడతాన్ టారు మీరు
మేమ్ అనపకాయి మొ క జొన్న వేరుశెనగ
ఆహా అవును లెండి
మ్మ్
ఒక పంటా
నాలుగు నెలలు అమ్మా నూట ఇరవై రోజులు
అవునా?
ఉ
ఓకే మీరు అంటే మందులు అంతా మీదేనా వేరే మనుషుల నేం పెట్టారా?
లేదమ్మా మేము మా ఆయనే చేసుకుంటాము
ఊహుమ్ వస్తారా మీ పల్లెటూరుల లో అట్లా
మ్మ్ వస్తారమ్మా
ఉహు ఇ మీకు డైలీ మీకు బాగా గడుస్తుందా?
హమ్మ్ గడుస్తుదమ్మా
మ్మ్హు ఆ మీకు ఇష్టమైన పని అంటే ఈ పని ఇష్టంగా చేస్తాను అని అట్లా పని ఏమన్నా ఉందా
అన్ని ఇష్టంగానే చెస్తాం అమ్మా ఇష్టం లేకుంటే బ రైతు పని ఎట్ల అయితది
ఆ అది కరెక్ట్ ఎ లెండి
హ్మ్మ్
అంటే ఇంకా ఎక్కువ ఇష్టమైన పని
చెప్తున్నాం కదా మరి రైతులన్నా అన్ని ఇష్టపడే చేయాల కష్టపడితే ఏంటి వస్తాయి
ఆహా ఆ ఇప్పుడు మనం చదువు లేకుండా జాబ్ చేయొచ్చా?
మ్మ్ చేస్తారేమో మీ ఎట్లా వాళ్ళు ఏమైనా చేస్తారేమో
చా అంటే ఏదైనా విధానాలు ఉన్నాయా అని అంటున్నా
తెలిదమ్మ మేమ ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాకు ఏం తెలుస్తాయ అమ్మా అవన్నీ
మీకేమన్నా ఒపీనియన్ ఉందా అంటే ఇట్లా చేయ చూపిించందిలో అని
సదువులేకుోడి ఎవరు చేస్తారమ్మా జాబ్ లు చదువు ఉన్న వాళ్ళకి జాబ్ులు వస్తే కష్టమైంది ఈ కాలంలోన
అం జాబ్ అంటే చదువుకున్న వాళ్ు అది వస్తేనే కాదు మాకు డబ్బు వ చదిదనా జాబ్ కదా
డబ్బు వచ్చది అదనా జాబ్ నోడు వ్యవసామ బెటర్ కదమ్మా
ఆ అదినే అదినే అదేనే అంటున్నా మే చదువు లేకుండా అది చేస్తున్నాం కదా అని
ఆ చేయొచ్చ అమ్మ
మన ఇప్పు మనం కూరగాయలు బంలు జ్యూస్ షాప్ లో అ చదువు లేకుండానికిాని
ఉ వస్తదమ్మా
ఆ
వస్తాయమ్మా చదివేం అవసరం లేదు
అట్లా ఆమెక ఏమైన్నా ఉన్నా ఇలా పెట్టాలి అని మన
పెట్టాలని ఉంది కాబట్టి అనపకాయ పెట్టుకున్నామమ్మ
హ అలాగ అదే ఈ ాప్ లో బిజినెస్ లాగా అనమాట
బిజినెస్ పైన చేయాలంటే కొంచెం చదువు ఉండాలి కదమ్మా
హ
హ
కరెక్టేదండిే చెప్పింది కూడా
ఉ
అంటే మీ వ పిల్లలంతా ఎట్లా ఉంటారు అంటే సిటీస్ లో పై చదువుకుంటారా మీ ఊర్లో
పిల్లలు చదువులా
ఆహ అర మమ్మల్లు మీ పిల్లలనే కదా అందరు పిల్లలు
అందరు పిల్లలు ఏటంటే అటేనమ్మా
ఆహాఊ ఊర్లో కూడా చదువుకుంటారు బయట
బయటికి వెళ్తున్నారు
మీకు ఎడ్యుకేషన్ అంతా బాగుంటందా గవర్నమెంట్దిి
గవర్నమెంట్ అది పర్వాలేదు కాన్వెంట్ చుట్టుపక్కల ఉన్నాయి
అను
డబ్బు ఉన్న వాళ్ళు కార్పెట్ డబ్బు లేకు ఉండళ్ి గవర్నమెంట్ రెండు నార్మల్ గా నడుస్తుంది తూంటే
అ రెం దాడు సేమ్ ఎజ్యుకేషన్నా చెప్పే విదమ్మా అంత
ఎడ్యుకేషన్ ఉందామా చెప్పే వాళ్ళద ఏమ ఒకటే తీరే కదా
ఉ
ఉ
ఎత్తం దసా మూవీది
మేం లాస్ట్ టైం చూసింది మూవీ ఈవిడు మూవీ గుర్తుకు రావాలదే మాకి
ఏదో ఒకటి ఏదన్నా లాస్ట్ టైం ఇట్లా మూవీ చూస్తున్నా చాలా బాగుంది మూవీ
అదే అదు రాజీవ్ కనుక కల మూవీ చూసించమామ్మా
ఆ ఏం స్ోగదది
బిడ్డ కోసం తండ్రి పడే తప్పనా
అంటే అవునండి మీరు ఏ మొత్తం చేసుకున్నారామ్ మూవీలో
ఆ పిల్లలు చాలా మంది మూర్ఖులుగా ఉంటారు కదా వాళ్ళు ఏమని తల్లిదండ్ర్రి దగ్గర ఓపెన్ గా చెప్తే బాగుంటదిని అనుకున్నామమ్మ
ఆహా అది మూర్ఖ అది మూర్ఖత్వం కాదండి బై పే అంట దని మూఖత్వా మన అంద మూ
భయపడేది అంటే దేంట్లో భయపడాలమ్మా డబ్బు వేస్ట్గార్ చటదాో కూడా భయపడాల అమ్ మా తల్లిదంత కష్టపడి సంపాదిస్తున్నారు దీన్ని ఈ విధంగా వేస్ట్ కింద ఖర్చు చేస్తే ఎట్లా అనే దాని కోసం భయపడాలమ్మా
ఆ
పర్ పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేది పేరెంట్స్ తోనే బయట వాళ్ళతో కాదు అ అది మూర్ఖత్వమేనమ్మా చెప్ప ఒకక్కరి ను ఉండే దాన్ని అనేది
అండి
హ
ఇంకా ఇంకా ఏమనా చెప్పదలుచుినారా అంటే ఆ మూవీలు ఇట్లా బాగున్నాయి ఇట్లా అని ఏమనా మీరు నేర్చుకుయినావు ని
అడగండి అడిగిన దానికి సమాధానం చెప్తాము
ఆహా ఆ మూవీలో ఇంకా ఏమైనా మీరు తెలుసుకున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా మూవీలో
పేరెంట్స్ కూడా ఎక్కడన్నా తప్పు చేసినారా లేదా పిల్లలదే తప్పు ఉందా అనేది తెలుసుకున్నావమ్మా
వుండి మరి ఎట్ ఎట్లా ఉండాలని అంటున్నారు మీరు ఒక పేరెంట్ పిల్లలతో ఇలా ఉండాలి
మేము ఎలా ఉండమో అలాగే ఉన్నామమ్మో వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిని బట్టి మాది ఉంటది
ఆహా మీరు ఎవరికైనా వేరే పేరెంట్స్ అ చెప్పాలా ఇట్లా ఉండాలంటే వాళ్ళు ఎట్లా ఉండనా
పేరెంట్స్ ఎవరైనా పిల్లలు జాగ్రత్త కోసమే చూస్తాం కదమ్మా వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఉంటది పిల్లలు అపార్థం చేసుకుంటే అపార్థంగాే ఉంటది
ఆహాగానే అండి
పిల్లలు బాగుంటారనే
హ
వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి పేరెంట్స్ చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అనేది డిసైడ్ అవుతుది
ఆలేండి
ఉ
ఆ ఇంకా మీకు నచ్చిన మూవీ ఏదనాన్నా అంటే పాతకాలంలో ని మధ్య నీ ఏదన్నా అంటే ఈ మూవీ ఎప్పటికైనా చూస్తాను ఎన్ని సార్లయినా చూస్తాను ఈ మూవీ
ఈ మూవీ ఎప్పుడైనా చూస్తాము ఎన్ని సార్లున్నా చూస్తాము చాలా ఉన్నాయమ్మో ఒకటని ఎట్లా జొప్పికైతది
అంటే ఒకటేదైనా ఉంటా ఒకటే ఉంటంది మంచిది
బాలా సినిమా ఉండయమ్మ దండిగున్నాయి ఒగిటి రెండు అని చెప్పేట్లేవు ఆయనవి
అ మ ఫేవరేట్ ఆక్టర్ ఎవరు
బాలకృష్ణ
బాలకృష్ణ అంటే మీకు ఇష్టం ఆయన మూస్ లో కూడా పేరు చెప్పండి ఏదైనా మంచి మూవీ ఇష్టమైంది
ఏ అకండానమ్మా
ఆహా అకండా మూవీస్ అన్ని ఇస్తాం అంటే ఇంకా మీకు మమూల ఆడోళ్ళలోనే ఫేవరెట్ యాక్టర్ ఎవరు వాళ్ళు ఫీమేల్స్ లో
పోయ నళ్ ఉండారు కదమ్మా ఉన్నోళ్ల్ అంత
ఆ పైనాల ప్పుడు ఎవరైనా కూడా అంతే నాకు ఇష్టమా ఆమె యాక్టింగ్ అంటే ఇష్టము ఆమె సినిమా ఒకటి బాగుంది అప్పను శ్రీదేవి ఇష్టమా ఆ ఆ ది బాలకృష్ణది ఏమైనా డేట్ లో ఉందా ఒక మూవీ
గుర్తుకు రాలేదమ్మా
అదేదా జగదేక్ వేరుడం
ఉ జగదేక వీరుడు అతిలోక సుందరి బాలకృష్ణది కాదమ్మ అది
చిరంజీవిది ఓకే ఓకే ఓకే
ఉ
అంటే వాల్లిద్దరు కాంబినేషన్ లో మీకు ఏమన్నా తెలుసా ఉన్నవి మూవీస్ అని
అదేనమ్మో ఉన్నాయి బట్ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు
ఓకే ఓకే ఓకే ఇంకా ఎవరనా నా కమమిడియన్స్ అంటే ఇష్టం చ మీకు
మా కమెడియన్స్ అంటే ఇప్పట్లో అవినాశమ్మా అప్పట్లో అప్పట్లో రాజీవ్ కన అద కనకాల రాజు అని ఏదో ఉండే ఇంకోగా ఆయన
ఆ సరే సర ఓకే అండి
అ